నమస్కారం అండి నమస్కారం
ఏం చేస్తున్న రండి
బాగున్నాయి ఆ ఏం లేదండి మా అమ్మగారు పచ్చిమిరకాయలు వస్తున్నారు నేను చూస్తున్నా అనమాట
భోజనం అయిందండి
కాలేదండి ఉప్మా చేస్తారు మా ఇంట్లో ఇంకా వేడి వేడిగా ఉప్మా తింటాం అనమాట ఇప్పుడు
అవునండి
అవు అ అవునండి మీకు ఓక్ ఒకటి చెప్పనా అండి మైంట్ మ ఇం తనకాల ఒక కొబ్బరి చెట్టు ఉంటది ఆ కొబ్బరి కాదు అది ఉంటది చూడండి అట్టికాయల చెట్టు పెద్దది ఉందండి పెద్ద పెద్ద ఆకులు ఇప్పుడు నేను ము పట్టుకోవచ్చు కూడా అండి అంత పొడుగుంద అనమాట అది అసలు తినడానికి తినడానికి క్యారీటాకులు ఏమి ఇయ్యారండి ఎప్పుడు అడిగినా కూడా నాకు లేవు లేవ అంటారు ఇంత ఉన్నాయంండి మా వెనకాల చెట్టే
అవునండి వాళ్ళు పీసొలు ఉన్నట్టున్నరు
ఆ మీగ తెల్స్ అండి ఇంకొక విషయం కూడా ఏం చేసిరంటే ఒక రోజు మాకు కరేపాకు చెట్టు అందుతుండే అనమాట అయితే కరేపాక చెట్టుని దంపేసిరని కట్ చేసిరు పైన అంత మాకు అందకుండా చేసి రండి
అవునా అండీ అవును అట్లనే ఉన్నరండి
అసలు నాకు అస్సలు నచ్చుతలేరాండి మా ఇంటికాడ అట్లా అట్లా చేస్తే నా తెల్ల పూలు ఉంటాయి అనమాట ఆ తెల్ల పూలు కూడా ద తెంపుకొని రండి అందు అందుతే జాలీగా చెట్టు సగం దంపేస్తారు కట్ చేస్తారు పై నించి
అండి మా ఇంటి దగ్గర
ప్పమే తగులుతందండి అట్లా ఏతే ఎవరికైనా తీసుకుంటే మన మంచిగా చెట్లు పెరుగు అంతే కదాండ కోయలా తెంపితే మాత్రం
అవునండి బాగానే వెలుతు అంతే అండి మా ఇంటి దగ్గర మల్ల చెట్టు పెద్ద ఉంటందండి చాలా పూలు వస్తాయండి మా వాడవాళ్ళ మా వాడ వాళ్ళ అందరు వచ్చి పువ్వులు తెంపుకుంటారండి చాలా
మా ఇంటికా అవునా మా ఇంటికాడనే మ మల్ మల్లె ప పూలు పది రూపాయలు పెట్టి కొనుక్కోవాలిన్నమాట మేమే
మాకంటే ఇంటి మా ఇంటి దగ్గరనే ఉందండి చెట్టు మస్తు చూస్తాయంండి చెట్ పువ్వులైతే ఇప్పుడు ఇంకెండాకాలం కదండి బాగా వస్తాయిండి మైండ కాంకంబరాలు కూడా ఉన్నాయండి చామంద పూలు కూడా ఉన్నాయండి
మేము మేమేమో చా మంది పూలు గులాబీ పూలునుక్కొచ్చుకుంటాం అనమాట పది రూపాయలకి ప్యాకెట్ ఇరై రూపాయల
ఆ అవునా అండి
హమ్ మా ఇంటికాడ ఒక చిన్న బాబుది పుట్టినరోజు అండి ఎంత మంచిగా డ్రెస్ వేసుకున్నాడు తెలుసా అండి మా దగ్గరకి వస్తాడో రాడో తెలియదండి వస్తే మాత్రం చెప్తాండి మీకు కూడా చాక్లెట్ ఇస్తే మీకు ఇస్తా అండి వస్తుండు అండి గ వచ్చిండు వచ్చినాక మీ గుడిస్తలేండి
ఏవ్వండి
హ్యాపీ బర్త్డే టు యూ మీ కూడా ఇలానే చెప్తానండి హ్యాపీ బర్త్డే
డే రోజ ను
చెప్తా అండి మీరే ఫోన్ చేసి గుర్తు చేయండి నాకు పుట్టినరోజులు గుర్తు ఉండవు అన్నమాట అన్నమాట
ఆ నేనే కాల్ చేస్తాను నేనే ఫోన్ చేస్తా నే నా
అవున అండి మీరు పుట్టినరోజు నాడు ఏం చెస్తారండి
ఏముందండి పొద్దునపు స్నానం చేసి తలస్నానం చేసి గుడికి పోయి మొక్కుకొని వస్తామండి ఒక చెట్టు పెడతామండిన్న బడే నా పుట్టింద నాడు
లు గూడున్నాయండి మీకింకా
హూ ఉన్నాయండి అప్పుడప్పుడు అట్లా వస్తాయండి
అవునా అండి
అవునన్
మీరు చాలా గొప్ప వాళ్ళండి
హవునన్ డి మీ కంటే కాదండి
అమ్మో నాకయితే అసలు చాక్లెట్ ఇచ్చిర్రండి చాలా బావుంది అర్దు రూపాయి చాక్లెట్ అయినా బావుందండి
చాక్లేట్స్ బా తింటా రా అండి మీరు
ఇస్తే తింటా అండి కొనుక్కోనం అనమాట ఎక్కువ ఎందుకంటే మా ఇంట్లో కొనుక్కోవద్దు అంటారు చాక్లెట్లు పళ్ళు కరబ్ అయితాయి అంటారు
ఆహా అవునా అండి
మీరు తినకండి
ఎక్కువ తిననండి ఇప్పుడో ఒకసారే అట్లట్లే అప్పుడప్పుడ అట్లాట్లా తింటానండి
పే ఇష్టమా లేకపోతే చాక్లెట్ అంటే ఇష్టమా ఎక్కువ
రెండూ ఇష్టమే అండి
మరి మీకు అమ్మ అంటే ఇష్టమా నాని ష్టమా అండి
అట్లా అడగకూడదండి నాకు ఇద్దరు రెండు కండ్లసంటోళ్ళండి
అమ్మా నేనయితే నాకు తెలుసా అండి గుండెకాయ అండి మా నాన్నగారు మా అమ్మగారు
ఔనా అండి ఒక కన్ను పోయినా ఒక కన్ను చూడలేం కదండి ఒక కన్నతోని ఆ అవునండి రెండు కళ్ళతో చూస్ తేనా మనకి మంచి అన్ కనిపిస్తది కదండి
నండి అసలు మా ఇంటి దగ్గర తెలుసా అండి ఒ ఒక లక్ష రూపాయలు బండి కొన్నారు ఒక ఆయన ఎంత బావుంది తెలుసా అండి బుల్లెట్ బండి
అవునా అండి అదొ
సైకిల్ మాత్రమే వచ్చండి
నాకు కూడా సైకిల్ వచ్చండి బండి రాదన్ డి మా అన్నయ్య నేర్పియ్యమంటే అస్సలు నేర్పియ్యరే నేర్ పయట్లేదండి మన్నె
అయితే మా స్నేహితుడు ఏమన్నాడు తెలుసా నా స్నేహితుడు ఏమన్నాడు తెలుసా నువ్వు తోల్తే అందరికి ఆక్సిడెంట్ ఆయి ద అమ్మా నువ్వు వద్దు నేర్చుకోకు అంటుండు అండి ఏ
అవునండి
రండి మీ అన్నా
ఆహా అట్లా అని ఎమ్ లేదండి ఎందుకు నేర్చుకోకుండా మళ్ళీ యాలా అన్నాడండి ఇప్పుడు ఆ ఇప్పుడు అడుగు ఇప్పుడు అడిగితే నేర్పిస్తాలే అనీ కుంటా అంటడు కానీ అండి అస్సలే నేర్పియడండి అవునండి
మరి మీ ఇంట్లో ఎవరైనా మీ నాన్నగారైనా మీ అమ్మ మ ఎవరికైనా నేర్చుకుంట వాళ్ళకి నేర్ నేర్పిమనండి మీది మీ కు
హు మా అన్న అంత టాం కానీ నేను కూడా కాలేజీ కళాశాల పోతా కదండి ఇగ
అవునండి మీకు స్నేహితులు ఉన్నారు కదా అండి మరి వాళ్ళకి చదువుకుంటున్నారా అండి మీకంటే ఎక్కువ
ఆ చదువుతున్నారండి వాళ్ళు కూడా చదువుకుంటారండి వాళ్ళు మేము ఓక్క దగ్గరనే అండి మా
అవునా అండి అవునండి మరి మ మంచిగా వాళ్ళు కూడా చదువు ఇప్పుడు ఒక వేళ మనం చదివినం అనుకో కొండి మన స్నేహితులు కూడా మనతో చూసి చదువుతారు అనమాట వాళ్ళు చదివిర్రు అనుకోండి మనం కూడా చదువుతాం వాళ్ళకి పోటీ రావాలని
అవునండి చదువుతామండి
మీకు మంచి మార్కులు వస్తాయా అండి
ఉ వస్తాయండి మంచిగానే వస్తాయండి మార్క్స్
మంచి మార్కులు వచ్చాననుకోండి మంచి ఉద్యోగం వస్తది లేకపోతే మంచి అల్లుడు దొరుకుతదండి లేకపోతే మస్ అసలు
నాకి నాకి ఇంకా బిడ్డ పుట్టలేదండి నాకు
మీకు బిడ్డ కా కాదండి మీ ఇంట్లో వాళ్ళకు అండి అమ్మ మీ కాదండి మీకు పెళ్లి కావడం కాదండి మీరే ఇప్పుడు చదువు చదుకుంటున్నారు కదా మీరు మంచిగా చదువుకున్నారనుకో మీ అమ్మ వాళ్ళకి మంచి అల్లుడు వస్తాడు అనమాట
అవునా అండి
మీమ్మల్నే వ వచ్చి మరీ తీసుకుంటారండి
ఆ అవున అండి
మా ఇంట్లో కూడా అడుగుతున్నారండి ఒక పది ఇరవై లక్షలు పది లక్షలు ఇస్తా అన్నారు కానీ మా ఆయ నాన్న ఇప్పుడే వద్దు మా అమ్మాయికి ఇంకా రెండు సంవత్సరాలు పడుతదని చెప్పిరు అనమాట
అవునా మంచి నాన్న అండి
కానీ మా నాన్న అయితే ఆ మ నా మాత్రం పెళ్లి చేయడండి అందరు మా స్నేహితులు వాళ్ళ నాన్నలు అయితే పెళ్లి సంబంధాలు ఫోటోలు పంపిరండి అంటే అండి వాళ్ళకి ఇంట్లా
అవునా అండి
ఇక సంబంధం చేసుకుంటావా అని డైరెక్ట్ అడుగుతురుంట అండి మేము ఆల్రెడి అన్ అంత మాట్లాడుకున్నాం బంగారం ఆస్తి అన్ని మాట్లాడుకున్నాం జస్ మీరు ఇద్దరు మాట్లాడుకోవడమే లేట్ అని అన్నారంట అండి ఓకామెకయితే ఇహ్ అట్లా అనంగానే నాకు మస్తు భయం అయిందండి మా నాన్నకి తెలిసి ఆ మా నాన్నకి తెలిసి ఏమన్నా ఉందా అండి మొం త్తం గట్లనే అయితే
ఇట్లనే చేస్తరు కదా
ఆ అమ్మో మ నా నా ఆ మన నాన్నకి తెలిసిందనుకో కోండి మన నాన్నలు కూడా అలానే చేస్తారండి ఇక సంబంధ తీకొని డైరెక్ట్ చూపిత్తరు ఇగ
ఆ అవునండి
రాలు వాళ్ళ ఫోటోలు అన్ని వాళ్ళ నాన్న దగ్గర లేవనమాట దొంగతనంగా ఎ కొంచో తెప్పించుకుంట అండి వాళ్ళ నాన్న తెప్పించుకొని చూపించిందంట వేరే పెళ్లి సంబంధం వాళ్ళకి
అవునా అండి
గ్రత అండి మీకూడా ఎప్పుడైనా సంబంధం చూసి
ఆ మా మా నాన్న దగ్గర
ఫోటోలు దిగకండి ఫోటోలు దిగితే పక్క సంబంధం అంటారండి ఇప్పటి నుంచి నేను అయితే అసలు రెడీ కానండి పెళ్ళిలలా
అండి
ఆహా పెళ్లికి పోకపోయినా మీ అన్నయ్య వాళ్ళ పెళ్ళిళ్లు మీ అక్క వాళ్ళ పెళ్ళిళ్లు ఎవరో ఒకళ్ళు ఉంటయి కదా దగ్గర వాళ్ళయి అట్లా కూడా పోకండి రెడీ అయితే అస్ అసలేే కాకండి పిచ్చి పిచ్చిగా రెడీగాండి లేకపోతే పెళ్ళి అంటారండి ఊకా
ఉహు అవునా అండి
అవునండి
ఈరోజు సాయంత్రం మా ఇంటి దగ్గర ఒకటి జరిగిందండి
ఏంటిదండి
మా ఇంటి దగ్గర పెద్ద గొడవయిందండి అసలు
అవునా ఏం గొడవ అండి పా భార్యాభర్తల గొడవల తల్లి కొడుకులకు గొడవల తాగుబోత తా తాగొచ్చి గొడవల
గొడవల అండి మా ఇంటి పక్కన ఇల్లు కాడుతు మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారండి వాళ్ళు స్లాబ్ వ్యేస్తున్నారండి పోస్తుంటే అవ్వళయనే రావాల అ కదండి
అను
రాకుండా స్లాబ్ వస్తుంటే వాళ్ళ వైఫ్ ఒకతే బయగాకతే క్లాబ్ దగ్గర అవన్నీ అందిస్త నండే వల్ల ఆయన మా తయి పోయి ఇంట్లో వాడుకున్నాడా టండి అమ్మ చాలా ఏడిచిందండి
పందులేక్కే పండుకుందాండి వాళ్ళకి పిల్లలు ఉన్నారా అండి
ఆ ఇద్దరు పిల్లల అండి వాళ్ళు
వాళ్ళు చూసే బాధ పడరా అండి
ఆ బాధపడతారని అంతేగా అనా సంటోడు అనేసి ఆ కష్టాల తోలేసిల్లండి
అమ్మ మంచి పని అయిందా లే అండి వాళ్ళకి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ నాన్న అట్లా తాగుతాడని తెలుసా అనే మరి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి
అందరికి తెలుసు అండి
హ ఇం ఊర్లా అయితే ఒక మక్కలకి ఏమైన గొడవ అయిందంటే ఊరందరికీ తెలుస్తుంది కదా అండి
ఆ అవునండి
నమ్మలల్లో అయితే అసలు మా ఇంట్లో ఏమైన్నా అయినా కూడా పక్కనోలకే తెలవదండి
అందుకే పట్టణంలో చనా ఆ చాల గొడవలు అవుతాయి అండి
మనకాడ ఏమైనా పైసలు లేకపోయినా మాకు సహాయం చేస్తారండి పట్నంలో అయితే ఎవ్వడు చెయడు
అవునండి అక్కడ ఎవరనా చంపేసినా కూడా పట్టించుకోరండి
అవునండి అది మాత్రం నిజమ అండి
పట్నం పోవాలంటే అందుకే భయమైంది
అందుకే మీరు పెళ్లి మాత్రం పల్లెటూరు అబ్బా బై కోన్ నే కూడా పెళ్లె పెళ్ల పట్టూరు అబ్బాయినే పెళ్ళి చేసుకుంటా చూడండి నా కోసం ఒక అబ్బాయిని
సరే అండి చూ మా ఊర్లో చూస్తాం నీకు
నేను మీ మా ఊర్లో చూస్తాను నేను కూడా మా ఊర్లో చూస్ తా మీరు అటుగండి మేము ఇటుొస్తాం
ఆ సరేహా నేను మళ్ళీ పల్లె ఎంటి పా
పల్లెటటు ఆ అంటే మా తాత వాళ్ళు ఊరండి మా ఊరండి ది కాద కదండి మా అమ్మ వాళ్ళు ఉంటది అక్కడ చూ వీసా
ఆ సరే అండి నువ్వు మా ఊరికి రండి నేను మీ ఊరికి వెళతా అండి
సరే అండి మరి
ఆ సరే అండి ఉంటున్నాండి
ఉండండి బాయండి
ఆ బాయ్ అం